బాగున్నవా
హు బాగున్నా నువ్వు బాగున్నావా
హు బాగున్నా ఏం చేస్
ఏం చేస్తున్నావ్
ఏం చేయలే ఊరికే కుర్చున్నా నువ్వు
నేను కూడా అంతే పండుకొని ఉన్నా అట్లా ఇంకేమి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు ఏమన్నా ఐడియాస్
నిజం చెప్పాలంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది అంటే సిలబస్ ఇంకా పూర్తి గా రివైజ్ చేయలేదు అందుకే
ఆ కుం నాది కూడా అదే సిచువేషన్స్ సేమ్ సిచ్యువేషన్ లోనే ఉన్నా నేను కూడా అసలు ప్లాన్ వేసుకున్నా గాని ఫాలో గానీ ఫాలో అవుదాం అంటే చాలా కష్టంగా ఉంది ఎట్లా ఫాలో అవ్వాలో ఏమో టైం టేబుల్ వేసుకున్న కా నీ వేస్ట్ వేసుకొని కూడా
హుమ్మ్ అవును హాస్టల్లలో అయితే ఇంకా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఆ పక్కనోళ్ళు మాట్లాడుతంటారు సరిగ్గా చదువుకోలేము ఇంటి దగ్గర అయితే బా చదువుకోవచ్చు
హ్మ్ నిజమే ఎవరైనా మా మాట్లాడితే వెంటనే ఆ స్టడీ ఫో ఫ్లో బ్రేక్ అంటే స్టడీ ఫ్లో బ్రేక్ అయిపోతుందన్నమాట మనం కూడా వాళ్ళ మాటల్లో పడి ఇంకా మాట్లాడు కుంటానే ఉంటాం
ఆ ఇంకా వచ్చేసి ఫోన్ పెద్ద డిస్ట్రా డిస్ట్రాక్షన్ మనకి డిస్టర్బెన్స్ చేస్తుంది. అంటే చదువుతాంటాం కదా హ్మ్ ఒక వన్ అవర్ చదివితే టెన్ మినిట్స్ రీల్ చూద్దాం అనేసి తీస్తామా ఆ టెన్ మినిట్ కాస్త వన్ అవర్ అయిపోతుంది
అ
అట్లా వేస్ట్ అయిపోతుంది
హ్మ్ చదవానికి కూర్చుంటే కూడా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ అవుతుందిలే నేను ఒక ఐడియా ట్రై చేస్తున్నాను ఇట్లా ఏమన్నా డిస్ట్రాక్ట్ కాకుండా చదువుతున్నప్పుడు ఫోన్ సైలెంట్ లోనే పెట్ ట్టి దూరంగా పెడుతున్నా కానీ అం య ప్చ్ ఎంత సేపు కొంసేపు పాటిస్తా అంతే ఇంకొంసేపు మర్చిపోయి నేను కూడా అదే ఫోన్ ఎత్ పనేసా ఇంక
అది మంచి ఐడియా నే అది ఫాలో అవుతే బానే చదువుకోవచ్చు నేను కూడా ట్రై చేస్తా అది
హ్మ్ నువ్ ట్రై చేసి చూడు నువ్వు టైమ్ టేబుల్ ఫాలో అవుతావా ఏమైన్నా వేసు కున్నావా టైం టేబులు
అంటే ఆ టైమ్ టేబుల్ ఫాలో అవ్వనికి ట్రై చేసాను కానీ ఎప్పుడూ సరిగా ఫాలో అవ్వలే లో
హ్మ్ అదే పర్ఫెక్ట్గా ఉ ఉండాలంటే చాలా కష్టం కదా అసలు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు కనీసం ఒక డేకి ఒక టూ టు త్రీ అవర్స్ అన్న టాపిక్స్ అంటే వన్ అవర్లో టూ అవర్స్ లో టూ త్రీ టు ఫోర్ టాపిక్స్ అన్నా కవర్ చేస్తే బావుంటుంది మన మనకి సెమ్ కి ఈజీగా అయి తుంది
అవును హ్మ్ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుం అంటే ఈజీగా ఉంటుంది మనకు కూడా అంటే ఇంత టైమ్ లో ఇంత కంప్లీట్ చేయాలా అవును అట్లా చూసుకుంట అంటే మనకి టైమ్ టేబుల్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది
హమ్ అవును నువ్వు నైట్ పర్సనా మార్నింగ్ పర్సనా స్టడీస్లో ఎప్పుడు రాత్రి చదువుతావా లేంటే మార్నింగ్ చదువుతావా ఎక్కువగా
నేనైతే నైట్ హవర్స్ లోనే బాగా ఫోకస్ చేశాను అంటే బాగా ఎక్కుతుంది నాకు చదువినపుడు ఇప్పుడు
ఆహా నేను అంటే మార్నింగ్ మార్నింగ్ లేచ చదవడం అంటే ఇష్టమా ఆ టైమ్ లో డిస్ట్రాక్షన్ తక్కువ ఎక్కువగా ఉంటాయి కదా ప్రశాంతి త్తంగా ఉంటుంది ఇంకా పెద్దోళ్ళు కూడా చెప్తారు మార్నింగ్ చదివిన చదివి కొంచెం బ్రెయిన్ లో ఎక్కువ రోజులుంటుంది అంట
ఆ అవును అది కూడా నిజమేం హ సులలో అయితే అంతా మార్నింగ్ చేసి చదవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది అ ఏది డిస్ట్రాక్షన్స్ ఉండదా అప్పుడు బా చదుకో వచ్చు
హమ్ అవును అప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా
హమ్ కానీ రాత్రి లేగా నిద్ర పోతే ఉదయం ఇవ్వడానికి కష్టం అవుతుంది చాలా
హమ్ అవును అందుకే ఒక ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట మనం ముందే ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్ పెట్టుకుంటే కొంచెం మనకు కూడా అది ఫాలో అయితే మంచిగా ఉంటుంది మన హెల్త్ అట్లా బ్యాలెన్స్ చేసుకొని ఎడ్యుకేషన్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే మంచిగా ఉంటుంది హ
అవును అప్పుడు హెల్త్ కూడా బాగుంటుంది చాలా ముఖ వెతప్పుడు తొందరగా పడుకొని తొందరగా లే అస్తే ఏం కాదు లేట్ గా పడుకుంటేనే హెల్త్ కూడా తపబో హమ్
ఆవును ఇంకా ఎగ్జామ్స్ టైమ్స్ లో అయితే చాలా మంది నిద్ర తగ్గిస్త మాట అసలు నిద్రనే పోయిరు నైట్ ఔట్ తన్తో చేసి మార్నింగ్ పోయి ఎగ్జామ్ రాసేసి మళ్ళ వచ్చి పనుకుంటారు అది మన హెల్త్ కి చనా మంచిది కాదుగా
హమ్ అవును ఎయిట్ థర్టీ కీ ఫామ్ ఇంక అదే చేస్తాన్నారు నిద్ర లేకపోతే మనం చదివింది కూడా గుర్తుండదండి నిజం చెప్పాలి అంటే
అవును ఇంకా నువ్వు ఎట్లా ప్రిప్ పేర్ ఐతావ్ నువ్వు నోట్స్ రెడీ చేసుకొని చదువుకుంటావు లేకుంటే బై హాడ్ చేస్తావా అట్లే గాలిలో
ఊ ఆ నేనైతే ఇప్పుడు షార్ట్ నోట్స్ ఎప్పుడు అంతే షార్ట్ నోట్స్ రాస్తాను ఫస్ స్ ఇంకా లాస్ట్ టైం ఎక్జామ్ కి పోయే ముందు రివిజన్ రివిజన్
చేస్ ఊమ్మ్ అదే బెస్ స్ట్ లే నేను కూడా హైలైట్ మాత్రమే రాస్తాను మొత్తం రాయకుండా హెలెట్స్ రాసుకుంటాం ఇంకా మొత్తం రాసుకుంటూ కూర్చోనంటే అది కూడా ఒక టైం వేస్ట్ కదా
ఆ అవును
ఇంకా మనం చదివింది ఒకసారి రివిజన్ చేసుకుంటే లాస్ట్ కి గుర్తుకు కూడా ఉంటుంది
అవును ఊ రివి జన్ లేకపోతే సలు గుర్తునే ఉండదు ఊమ్మ్ నువ్ గ్రూప్ స్టడీ చేసావా
కొన్నిసార్లు చేస్తాను కానీ ఎప్పుడు కుదరదనమాట చేసేది
ఎందుకు
ఎందుకంటే నేను ఇంట్లో ఉన్ టాదా ఇంక నేను ఒక దాన్ని గ్రూప్ స్టడీ అన్ టింగ ఫోన్ కాల్స్ చేస్ కొని చూసుకు ఉన్ మాట్లాడుకుంటాను కొన్నిసార్లు గ్రూప్ స్టడీ అంటే స్టడీ కంటే చాట్ ఎక్కువ ఉంటుంది అనమాట చ్చట్లెక్కువ్ పెట్ టాం దాంట్లో టైం వేస్ట్ అయితుంది ఉమ్మ్ కానీ
స్టడీ లో చదవడం వల్ల డౌట్స్ అనేవి క్లియరవుతాయి
బావుంటుంది గ్రూప్ స్టడీ కొన్ని కొన్ని సార్లు ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థం అవుతుంది అనమాట
అవును నువ్ మాక్ టెస్ట్స్ రాసావా
ఇంగా స్టార్ట్ చెయ్ లేదు కానీ రాయాలి అన్ అనుకుంటాను ఆ ఎప్పుడు రాసాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఎందుకు
మ్ అంటే మనం ఎగ్జామ్ కన్నా ముందు పోయే రో, ఎగ్జామ్ కన్నా కొన్ని మాక్ టెస్ట్ రాయడం వల్ల మనకు గుర్తుండిపోతాయిన్నమాట అప్పుడు కొంచెం టైం కూడా మేనేజ్ చేసుకుంటాం, మేనేజ్ చేయడం నేర్చుకుంటాం.
అవును ఎగ్జామ్స్ ఎగ్జామ్ టైమ్స్ లో అయి తె సరిపో లేదా అప్పుడు ఆ ఫీలింగ్హె ఉండదు ఇ మాకటేస్ట్ లో రాస్తే బ్యానే చేయొచ్చు అనమాట, మనం టై టైం మేనేజ్మెంట్ చేసి, ఇంగ మనం కూడా ఎగ్జామ్ టైమ్స్లో సరిపోత్ తుంది ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయింటాం కదా మాక్ టెస్ట్ ద్వారా
మ్ అప్పుడు మాక్టేస్ట్ రా ఆ వాటి ద్వారానే మనకి, అంటే టఫ్గా అనిపించినవి, టాపిక్స్ కూడా మనకి ఏ తెలుస్తాయి ఏముంది అది ఎట్లా ఏంటి అనేసి
న్ మాంగ్ టెస్ట్ మంచి హ్యాబిట్ అనమాట అది
అయితే నువ్వు చదివేటప్పుడు నువ్వు బ్రేక్స్ ఎలా తీసుకుం
నేనా చెప్ పన్నా స్క్రీన్ కి స్క్రీన్ టైమ్ ఎయితే ఇన్స్టాలో నై ఏ టూ నైన్ అవర్స్ ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు నేను కానీ ఎగ్జామ్ టైమ్స్ లో వన్ అవర్ చేదితే పది నిమిషాలు బ్రేక్ తీసుకుంటా అ పది నిమిషాలు కొంచెం ఇరవై నిమిషాలు అవుతాయి, ముప్పై నిమిషాలు అవుతాయి.
అది మంచి పద్ధతే కానీ ఆ పది నిమిషాలు పది నిమిషాలే ఉంటే బాగుంటుంది ఆ కానీ ఇట్లా వెళ్ళపోతుంది ఎట్లా వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది నేను అలాగే చేస్తాను
ఉ టై క్షి బ్రేక్ లో కూడా ఫోన్ చూడు తప్పకుండా ఉండాలి అనుకుంటానా, అది కుదురుతుందో కుదరదు ట్రై చేస్తా ఈసారి సెమికి
ఉ అవును మళ్ళీ లేకపోతే పది నిమిషాలు గంట అవుతుంది
మ్ అవును అ దేమో నిజమే
ఎగ్జామ్ గురించి నీకు టెన్షన్ వస్తే నువ్వు ఏం చేస్తావు
నేనా ఏం లేదు కొంచెం టెరస్ పైన పోయి కొంచెం నేచర్ ని ఎంజాయ్ చేసి రిలాక్స్ ఫీల్ అయితా అంతే
ఆ మంచి ఐడియాన్నే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మనకు
హ అవును నువ్వేం చేస్తావు
మ్ నేను డీప్ బ్రీతింగ్ తీసుకుంటాను. కొంచెం రిలాక్స్ అయినట్టు అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడతా
ఇంకా మ్ అవును ఫస్ట్ మనం మెంటల్ స్ట్రెస్ ని తగ్గిస్తే ఏ బాగుంది. న్ని తగ్గించాలి ఎట్లా తగ్గించాలో ఏమో
అవును ఎగ్జామ్ హాల్లో కూడా ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది ఆ పేపర్ పరిచయం ఉందవో అమ్ ఉమ్
అది తగ్గించాలంటే మనం ఏం చేయాలో ఏంమో అసలు ఫస్ట్ ఈజీ ఈజీ క్వ్చన్స్ ఉంటాయి కదా ఫస్ట్ అవి అటెంప్ట్ చేస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందనమాట మనకు కుడ
అవును అప్పుడప్పుడు మనక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సరే అయితే ఆ బాగున్నారు మీ ఇంట్లో బాగున్నారా
మ్ అందరు బాగున్నారు సరే అయితే మా అమ్మ పిలుస్తంది మళ్ళీ చేస్తాను బాయ్
ఉమ్ బాయ్